హలో
అ హాలో అండి హాయ్ హాలో హలో హలో హలో వినబడుతుందా వాయిస్ హలో ఆ హలో వినబడతలే వాయిస్ హలో హలో
హలో
ఆ చెప్పండి మీ సిగ్నల్స్ లేవా
ఉంది మాకు మరి నీమ సైలెంట్గా ఉన్నావు అస్సలు పలకట్లేదు
నేను అప్పటినుంచి అరుసనే ఉన్న అరుసనే ఉన్నా కాని మీరేమి పలుకుతా లేదు నాదియు ఓకే నాది వైఫై
చెప్పండి అయిందా మార్నింగ్ టిఫన్ చేసి
మీరు ఆ మార్నింగ్ టిఫిన్ అంటే రోజు మండే కాబట్టి కొంచెం టిఫిన్ అనేది లేటుగా ఉంటుంది సో ఇంక డైరెక్ట్ లంచ అని అనుకున్నా లంచ్ ఇంక పిల్లలకు వచ్చేసి టిఫిన్స్ చేసి పంపించేసా ఇక మా హస్బెండ్ కు వ వచ్చేసి టిఫిన్ కట్టేసా తనకు క్యారీ బ్యాగ్ ఇచ్చేసి పంపించేసా ఇప్పుడు ఫ్రీ ఉన్న తర్వాత మీతో మాట్లాడదామని చూస్తున్నా
అవునా నిన్న అంతా బిజీ ఉన్నట్టున్నారుగా సండే
ఆ నిన్న సండే అండ్ ప్లస్ మెయిన్ గా చెప్పాలంటే ఫంక్షన్ ఉండే పక్కా అపార్ట్మెంట్ వాళ్ళు ఫంక్షన్ చేసి ఉంటే అయితే పిలిచారు పోయి వెళ్ళినాను అయితే అలాని కొంచెం ఫుల్ బిజీ ఉండే ఇంకా అందులో మెయిన్ చెప్పాలంటే పిల్లల సౌండ్ కి ఇంకా డిస్టర్బెన్స వస్తుంది కదా అన్న థాట్తో అ చేయడం ఎందుకు అని కూలుకున్నాం ఇంకా ఏంటి విష్ చేసారు
ఎంది చెప్పారు మీరు
హ అంత బానే ఉందా ఉమ్మ్ ఏంటి ఏం లంచ్ చేసారు
ఇంకా ప్రిపేర్ చెయాలి ఇప్పుడు
ఉమ్ ఏంటి మార్నింగ్ నుంచి ఎందుకు
చపాతి ఎస్
చపాతి చేసిన పప్పు చేసి
ఇప్పుడు రైస్ చి అదే రైస్ చెయాలి
రైస్ చేయాలి కొంచెం రసం చేయాలి ఆహా అంటే మీ వారు టిఫిన్ కట్టుకొని వెళ్తారా
ఆ తీసుకెళ్తారు ఒక్కొక్కసారి అస
సరస్ ఆహా అంటే ఏంటి మీ హస్బెండ్ సాఫ్ట్వేరా ఆ
అదేం లేదు
ఆ అవునా అనా ఓకే ఓకే ఇంకా ఏంటి టాపిక్ ఏం మాట్లాడదాం ఉమ్ వచ్చేసి ఉమ్ చెప్పాలండి ఇంకేంటి విశేషాలు అంటే మీకు బోనాలు ఉన్నాయా?
ఆ ఇప్పుడు ఇంకా అంటే మాకు లేవు ఇక్కడ చూసి ఎంజాయ్ చేస్తా నేను అంటే మా దగ్గర మా త్తయ్య వాళ్ళు వాళ్ళు మాములే సింపులుగా చేస్తారు గాని ఊరు దగ్గర ఇప్ ఇక్కడ గ్రాండ్గా చేస్తారు కదా మన దగ్గర
అవునవును ఇక్కడ వా ఇంగాబ్బబ్ బోనాలు అంటేనే ఇంగా హైదరాబాదు లష్కర్ బోనాలు అండ్ ప్లస్ గోల్కొండ బోనాలు లాల్ దర్వాజా లాల్ దర్వాజా పజ బోనాలు అని ఒక్కొక్క అ బోనాలతో సెలబ్రేట్ అనేది చేసు కుంటాము ఇంకా ఏ పండగ ఇకైనా మంచిగా జరుపుకునేది ఇంగా హైదరాబాద్ కనీ ఇంక ఎవ్వరు మంచిగా కోరని నాకైతే అలా అనిపిస్తది అంత మంచిగా ఏసుకుంటారు అంటే ఊళ్ళల్లో కొన్ని పండగ ఊర్లల్లో కొన్ని పండుగలు అనేది అంటే సంక్రాంతి అనేసరికి మనకు ఊరుకూడదు. వస్తది ఇంకా ఇలా ఇగ సంక్రా దసరా సంక్రాంతి ఇవన్నీ మనకు ఊర్లో జరు
ఊర్లో ఇంకా ఈ ఇక్కడ దీపావళి ఉగాది బోనాలనేటియి మన సిటీ ఆ ఆ సిటీ లో బాగుంటాయి
ఇంకా సంక్రాంతి అనే సరికి ఇంగ ఊరు ఊరుంటే బాగుండే అన్ని ఇట్లా పచ్చని వాతావరణము అంత ఓ ఫ్రీగా అన్నట్టు అనిపిస్తది అదేందో ఏమో ఫీలింగ్ అనిపిస్తది
అవును ఇప్పుడు ఉగాది కూడా కదా ఇంట్లనే అనిపిస్తది ఉగాది అప్పుడు కూడా
ఆ ఇంకా వచ్చేసి కొంతమంది ఇప్పుడు చ్మ్ ఇప్పుడు హోలీ పండగయినా ఆ ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్ లోనేన ఒక కమ్యూని టిలాగా ఏర్పరుచుకొని అక్కడనే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఫం ఫంక్షన్ హాల్స్ లో కూడా కండక్ట్ చేస్తుంటారు హోలీ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ అని అలా జరుపుకుంటూ ఉంటారు హోలీ అదొక మంచి స్పెషల్ అనిపిస్తది ఇంగా ఆ అక్క ఆ ఇంగా ఇ ఇక్కడ మంచిగా అందరం కలిషి సెలబ్రేట్ అనేది చేసుకుంటాము ఇంకా అలాని ఒక్కొక్క పండగకు ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండగ ఏంటిది అంటారు ఆషాఢమాసం
తొలి ఏకాదశ్ తొలి ఏకాదశి ఉందిగా
తొలి ఏకాదశి ఏం చేస్తారండి మీరు
ఫాస్టింగ్ లు ఉంటారు కదా ఇప్పుడు సేమ్ న్నా ఆరాయణ అంటే ఇదే విష్ణుమూర్తికి సంబంధించి ఆ ఇప్పుడు హ ఘాడా నిద్రలో తిరుగిపోతాడు విష్ణుమూర్తి అంటారు కదా ఇ ధర్మాసన అనేసి
ఆ అవును అవును లాస్ట్ ఇయర్ గుర్తుకుంది ఈ ఇయర్ ఓహొ
ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కో ఏమో వుంది క్యాలెండర్ లో నేను చూసిన అతే కొందరు అంటరు ఫాస్టింగ్ నేనుండ మా అత్తయ్య ఉంటది
అవునా అంటే మీరు ఓన్లీ ఆ మీరు ఎంతమంది అండి ఏ మన తోడి కోడలు మీకు ఎవరన్న ఉన్నారా మీరు ఎంతో ఎన్నో నెంబర్ అండి
సెకండ్
సెకకడా ఓకే అంటే ఇప్పుడు అందరి కంబైండ్గా ఉంటారా ఆ ఒ మీరు సపరేట్ అయ్యరు కదా ఇక్కడ అంటే మీది యాక్చువల్గా మీ ఊరు వచ్చేసి
అక్కడ మాది కరంనగర్ సైడ్ మన్తెలి
అంటే వాళ్ళు అక్కడనే ఉంటారా మిగతా టూ మెంబర్స్
హే లేదు అందరం ఇక్కడే ఉంటాం అత్తయ్య మావయ్య కూడా కమాండ్ ఏం లేరు వేరు వేరు ఉంట్నం రీసెంట్ గానే వేరు అత్తయ్య మామయ్య కూడా వస్తారు వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉంట టరు వెళ్తరు
అంటే ఇప్పుడు మీ తోడి కోడళ్ళు వచ్చేసి అందరు ఇక్కడనే సెటిల్డా
ఆ సట్దిడే
ఆ అంటే ఎలా ఉంటారంండి ఏమనా నాకు తెలియదు అందుకోసమే అడుగు తున్నా నాకు అట్లా ఎవ్వరులేరు అంటే ఫ్రెండ్లీగానే ఉంటారా లేకపోతే సీరియల్ సీరియల్ చూసినట్టు జల్సి అలఎలా ఇలా ఉంటాయా
తే జల్సి అంటే ఉంటుటది గని అంతగనం గొడవలు అట్లా కొందరు కొందరు ఇంలలో బాగా అట్లు ఉంటది కాని మా ఇంట్లో అలాంటి అందరు చదువుకున్నారు ఎంతో కొంత ఇగ అంత పెద్ద గొడవలేముండై
అదే ఎలా
ఉంటది కదా జల్సీ అంటే కొంచెం మంచిగా బతుకుతే ఇట్ల వాళ్ళ లోపల ఉ ఉంటే ఉంటది కావచ్చు గానీ లైట్
తే చాలా మందిని కూడా చూసిన అయితే ఎలా ఉంటాదింటే ఇప్పుడు వాళ్ళ అమ్మవారు మేం చీరలు నగలు తేచ్చుకుని అట్లా ఎక్కువ హెవీగా డెకరేట్ అవుతే ఇంకా అ అలా ఇలాని వాళ్ళ మధ్యలా ఆ ఎ జెల్సీ అనేది ఒక వస్తు ఉంతది అండ్ ప్లస్ ఇంకొకటి మెయిన్ గా నాకు ఆ ఆ నాకు ఇంకొకటి మెయిన్ గా మీ అత్తమ్మ ఎవరికిీ ఎఫెక్ట్ అయిపోతది అది ఇంపార్టెంట్ నవొస్తది
జో
కొంతమంది ఇదొకటి నేను చాలా అబ్జర్వ్ చేసిన ఇగో అత్తమ్మ అనే క్యారెక్టర్ వచ్చేసి ఏ కోడలికి ఇంట్రెస్ట్ చూపిస్తదో అక్కడ అయిపోతది ఇంగా అక్కడ అంటే ముగ్గురు ఇట్ల ఎవరిని ఇంట్రెస్ట్ టెలిస్తది మీ ఆత్తమ
ఆమెం చూస్తది ఏవరిని అంత అంత మాత్రమే అమ్ అంతే
అవి ఒక్కరికి మధ్యలో కొంచెం పార్షాలిటీ అనేది ఉంటుంది ఏమో చిన్న కోడలు నా చిన్నకోడలు అని ఇట్లా అంటుంటారు ఇంకా మా పెద్ద కోడలు ఇట్లా అని
కొత్తగా అనిపిస్తది
కొత్తగా అనిపిస్తుంది ఎనిమిది
ఆ ఆ
ఫెస్ట్ ఫస్ట్ కోడలి మీద ఉంటదా స చిన్న
ఆ ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చిందామ మీద ఉంటది
ఆహా
హ్మ్
వాళ్ళకి ఇంట్లో జరిగే
వాళ్ళకి ఇంట్లో జరిగే అన్ని ఫస్ట్ తిన్నా పరిధుంది నాకు హైస్ బ్రేక్ అవుతుంది నీది నీది మొత్తం ఇట్లా వాయిస్ బ్రేక్ అవుతుంది ఏది మాట్లాడ ఇంగమ్మ మొత్తం ఇట్లాఆఆఆ టీనా పడుతుంది కానీ క్లియర్గా లేదు అసలు మొత్తము
ఆ ఏంది లైక్
ఒకసారి అప్డేట్ ఏమన్నా చేసుకోండి ఒగ నెక్స్ట్ ఏమైనా అంటే నెట్వర్క్ ఏమైనా ఇష్యూ ఉన్నా ఇప్పుడు మొత్తం ఏమంటారు వాయిస్ మొత్తం ఇట్లా బ్రేక్ బ్రేక్ అవుతుంది
ఇట్లా అప్డేట్ ఇయ్యాలా
ఇట్లా అప్డేట్ ఇయాలా ఇప్పుడు ఏం లేదు నేను కాల్ కట్ చేసిన తర్వాత నువ్వు నాకు చేసేటప్పుడు నా అట్ల చేసుకుని నాకు కాల్ చెయ్ ఇంకొకటి మీ దా నీ దాంట్లో యాంటీవైరస్ అవి ఉంటాయా అవి ఉంటే స్కాన్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుం అంటే మొత్తం అది క్లీన్ అయిపోతుంది నువ్వు నెక్స్ట్ వచ్చేసి యాప్లో ఓపెన్ చేసి చేసుకో
ఓకే
అలాగో ఉంటుంది
హ్మ్
అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ అత్తమ్మ ఎవరి మీద ఎఫెక్షన్ చూపిస్తది పెద్ద అమ్మాయి పైన ఎందుకట్లా ఇం ఇంకా ఇంకా ఎట్లా ఎలా ఉంటదంటే పెద్దవాళ్ళు వీళ్ళ ఎప్పటినుంచో ఉ ఆమె గుణగణాలు అన్ని తెలిసి ఉంటాయి ఇప్పుడు కొత్త ఆమే వచ్చింది అనుకో ఆమె మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పిస్తాది కదా
అది కొన్ని రోజు లో కొత్త కొత్తగా
అవునా అయితే పెద్ద కొడా ఆవి ఆవిడ మీద ఎఫెక్షన్ ఇట్లా పని చేయకు లే నేను చేస్తాలే ఎందుకు చేస్తావ్ నువ్ నువ్వు ఆడ కూచో నేనే చేసి పెడతా అట్లా ఇట్లా ఉంటే టే అదని
ఆ పెద్ద అమ్మ మీదే పెద్ద అమ్మయి ఉంటది పెద్ద అమ్మ మీదనే ఎక్కువ ఉంటది అనిపిస్తుంది నాకైతే
ఊహూ అవునా
ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వస్తారు వాళ్ళకి ఇంట్లో అన్ని తెలుస్తా మ ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీ ఉంటాం కదా అ జాయింట్ ఫ ఉంటాం కాబట్టి కొంచెం బరువు బాధ్యతలు తీసుకుంటారు కదా పెద్ద వాళ్ళు
ఆ అదే అంటున్నా ఇంకా కొంతమంది ఈమె పాత అయిపోయింది కదా కొత్త ఆమె వచ్చే వరకు ఆమె మీద ఎఫెక్ట్ చూపిచ్చేసి
అంతే మళ్ళా సెకండ్ నేను వచ్చిన నా మీద ఉంటది లాస్ట్ కతే మళ్ళ ఎక్కడికి వెళ్తది మళ్ళ పెద్దోళ్ళ దగ్గరికి అస్ అట్ల
ఓకే నా మరి సరే ఓకేనా బాయ్
ఎబా